హలో
హలో అక్క
ఏం చేస్తున్నావరా
ఇజ నాకు అయ్యి
నిన్ను అసలు ఫోనే చేయట్లేదు
గ్లాసస్ బాగేదు బయట పని ఉంటే బయటకి వెళ్ళు వచ్చే లోపి
ఆ అర్ధం కాట్లే వాయిస్
బయట చాలా పనులు ఉంటాన్నాయి బయటకెళ్ళి చేయించు
బయట చాలా పనులుంటున్నాయా
అంటే ఉ మా టైలరింగ్ అక్క
ఆహాహా
దానికోసం వేయాలి
నేర్పిస్తున్నారు గదా మీకు
ఏదో ఒకటి దెచ్చు
ఉ మంచిగా నేర్పిస్తున్నారా రా క్లియర్ గా
ఆ నేర్పిస్తున్నారు అద్దతర్మా మేడం ఏదో
అంటే ఈజీ మేతరులోనే నేర్పిస్తున్నారా
జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్స్
అంటే బేసిక్స్ మీన్స్
అదే నాకులకు కేడం ఎట్లానా గేట్ ఫామ్స్ గొట్టడం నార్మల్ గా డబల్ కుట్టు ఇట్ల నార్మల్గా
డబల్ కుట్లా
చిన్నవే
హలో
హలో అక్కే ఎపుడు వినిపిస్తుందా
ఆ అసలు మొత్తం నీ వాయిస్ లోపలికే పోయినట్టుగాని పడుతుంది నాకు నేనబడుతాను
ఈ సైడ్ వాష్ర పడుతుంద అందు సిగ్నల్ ఉన్నట్
ఏం చేస్తున్నా మరి తిన్నావా
తన్నక మధ్యానం అదే మధ్యాహ్నం కకర్గా
దినం
కాకరికాయ గురువునే మాది తంలేదు
పాకరకాయ ఆహా క్లాసెస్ మరి ఎప్పుడు అయిపోతుందంట న బయోమెట్రిక్
ఆ బయో మెట్రిక్ మే ట్వంటీ ఫస్ట్ కి అయిపోతుంది అన్నారు కానీ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి జాబ్ చూడని సా సాధిస్తారంట అప్పటికి
ట్వంటీ ఫస్ట్ గా అయిపోతుందా అంటే మే ట్వంటీ ఫస్ట్ గాని ఫిఫ్టీన్ నుంచే చూస్తారా
అప్పటి నుంచే చూస్తారు అప్పడు ఒక ఎవరికైనా జాబ్స్ చేస్తే అప్పుడే పంపిస్తారు
ఉహు వచ్చేసినాయా మరి నీకు అన్ని
ఆ ఇంకా స్ట ఇప్పుడే గాలేదు అక్క ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ చేసిర్రు
కొంచెం ఎంతైనా ప్రైవేట్ కంపెనీస్ గదరా అంటేన్ మొత్తం అసలు అంటే ఆల్మోస్ట్ అన్ని టైప్ చేయగలుగుతున్నావా
ఆ టైపింగ్ వస్తుంది ఎంఎస్ వడు కూడా కంప్లీట్ గా నేర్పిచేసిస్తారు ఎక్సల్ ఒకటి ఉంది అది ఒకటి నేర్పిస్తారు అయితుంది
అది నేర్చుకుంటేనే జాబ్ కి ఈజీ అయితది
ఆ అదే మెయిన్ అని చెప్పింది సార్ కూడా అంటే అది ఎ తొందర నేర్పించేస్తే ఎక్సల్ నేర్చుకుంటే తొందరగా లేట్ అవుతుంది వాటికి ఇది ఫస్ట్ చెప్పి అది లాస్ట్ చెప్ని సాలే హ్యాపీనిందుో ఇవన్నీ పర్ఫెక్ట్ అయినా అది చెప్తారు
మీ సైడే నేర్పిస్తారటన అదే మీ సైడే చేపిస్తారట జాబ్స్ కూడా జాయినింగ్
ఆ ఆ అక్క ఇక్కడనే చుట్టుపక్కల దగ్గర దగ్గరలోనే చే మీ
ఆ హాస్టల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా బయటికి వెళ్ళమంటారా మరి
ఏమకు ఇక జాబ్ ఇచ్చిట్లే
అంటే నార్మల్ గా వాళ్ళ హాస్టల్ లో ఉండే జాబ్ చేసుకోవాలా లేకపోతే అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చినాక సిక్స్ మంత్స్ వాళ్ళ దగ్గరనే ఉండాలి కదా జాబ్ అయిపోయదాకా
ఆ స
జాబ్ చూపించినాక ఆ స్లిప్స్ తీసుకోచి ఎవలేమో వాటిని ఆర్డర్ గా
ఆ అది చూపించాలి కానీ వీళ్ళ బాధ్యతలు జాబ్ చూడ్డం మాత్రే కదా హాస్టల్ అయితేంది
కొంచెం గట్టిగా మాట్లాడరు అసలు దగ్ దూరం ఉండి మాట్లాడుతున్నాట్ అనిపిస్తుంది నాకు నువ్వు
ఏం లేదప్పా
వాయస్ అసలు చాలా చిన్నగా వస్తుంది ఏమన్నా పక్కక ఏమన్నా పెట్టుకొని మాట్లాడుతున్నావా
ఇంకా ఎక్కడ డిస్టర్బ్ అవుద్దాని పైకి వచ్చి మాట్లాడుతున్నా నేను
ఇం ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఇందాక కొంచెం లైట్ లైట్
ఆ హా ఎందుకు ఎయిర్ ఫోన్స్ పెట్ నావి కరాబ్ అయినట్టునై
ఆ గదే ఇయర్ ఫోన్స్ ప్రాబ్లమ అయ్యి ఉండొచ్చు. ఇయర్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చెయొదు తెల్సా చెవులకి ప్రాబ్లం అయితది.
అవునక్క కానీ ఇక్కడ అంటే ఫోన్ మాట్లాడుతరు మా వాళ్ళు ఒర్లుతారు అటు, ఇవి అయిదైతే కొంచెం మంచిగా పెట్టుకొని విన్నాం అనుకొని, అనుకున్న కానీ ఒకటి ఖరాబ్ అయింది ఆల్రెడీ.
హ్మ్ హు ఏది అప్పుడు నీ ఫోన్ కొన్నప్పుడు వచ్చినాయి ఇయర్ రింగ్స్ సారీ ఇయర్ బడ్సేనా అవి?
అవి కాదక్క అంటే అవి కూడా ఖరాబ్ అయిపోయిండే. అవీ కింద పడిపోయినై ఒకేసారి. ఇవి ఇది నాదే నేను కొనుక్కున్నా నార్మల్గా ఇయర్ బడ్స్ కాదు ఇవి ఇయర్ ఫోన్స్ అంతే.
హ్మ్ హు మరి ఇయర్ బర్డ్స్ కొన్కోపోయిన వా ఈజీ ఈజీ ఉంటుండే.
అప్పుడూ మా అసలు మారూమ్ లో ఛార్జింగ్‌ బోర్డే లేకుండే అక్క మస్త్ ఇబ్బంది అయితుండే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మళ్లీ అవి కొనుక్కోని చార్జింగ్ బెట్ కొరాక సాగం పెట్టుకుని ఉండి ఎందుకని ఇవి కొనుక్కున్నా ఇది కొనుకున్నాక బోర్డు తీసుకొచ్చీరు
అయినా ఇవి గీటికూడా చార్జర్ పెట్ ట్టుకోవాలి కదారా చార్జింగు
అహా వీటికి అవసరం‌ లేదక్కా.
అదేంది చార్జింగ్ లేకుండా ఇయర్బర్డ్స్ ఎట్లుంటయ్?
ఈబర్డ్స్ గాదు.
అదే ఇయర్ఫోన్స్ చైనా కూడా చార్జింగ్ పెట్కోవాలి కదా, అప్పుడు నా ఫోన్కి వచ్చినప్పుడు‌ చార్జింగే ఉండే కదా.
ఆ అ కాదు అది నా ఫోన్కి వచ్చింది కాదు. ఇది సపరేట్గా కొనుక్కుంది దీనికి ఛార్జింగ్ అవసరం లేదు.
నా ఫోన్ కూడ అంటే నేను కొనుక్కున్నప్పుడు కూడ చార్జింగ్వే ఉండే మరి చార్ జింగ్ ఉంటేనే ఎక్కేదుండే.
నాక్కూడ అదే ఉండే గానీ అది తీస్తే అ అ అది పెట్టుకుంటే ప్రాబ్లం అయితుందని నార్మల్గా ఇవి కొనుక్కున్న చార్జింగ్ అవసరం లేనివి.
కానీ ఎక్కువ యూజ్చేయకు ఎందుకంటే నార్మల్గా అంటే నువ్వు క్లాసెస్ వినే టైంలా తీసుకోపోవులే ఎట్ల గాని, నైట్ టైం కూడా ఓవర్ నైట్ పడుకోకు కళ్ళకి మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం పి సి ఓ డి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువసేపు నిద్రపోకుండ ఉంటే
ఏం లేదక్క నేను నైట్ తొందర్నే పడుకుంటున ఎర్లీ మార్నింగ్ ఫై కే లేత్తున్న. నైటు కొంచెం లేట్ అయినా మార్నింగ్ లేట్ అయితాంది నాకు అందుకని నైట్ తొందర్నే పడుకుంటన్నా. మ్మ్
ర్లీ మార్నింగ్ లేవాలి. న అంటే నైట్ కూడా అర్లీగా పడుకోవాలి. అప్పుడే కొంచెం కాన్సన్ట్రేషన్స్ ఉంటయి
హ్మ్ అయితుంది ఒక టెన్, టెన్ థర్టీ. ఆ గ్యాప్లోనే పడుకుంటాన్న నేను.
హ్మ్ మనం మనం లేచే అలవాట్లను మనం మార్చుకునే కల్చర్ను బి హేవియర్ని బట్టే అన్ని మారు తా ఉంటాయి తెలుసా మన డైలీ రొటీన్ లైఫ్ మన చేతిలో ఉంది మనం మన రొటీన్ లైఫ్ చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా
ఆ వస్తుంది అక్క ఎందుకో తెలియదు ఈ మధ్యన బాగా అలసిపోతన్న ఆటోమేటిక్ గా నైట్ డిన్నర్ తినొచ్చిన కొద్దిసేపటికే నాకు బాగా నిద్రొస్తుంది ఎందుకో బాగలిసిపోతాను ఏం చేయత్ ట్లైన కానీ
అంటే డే టైమ్ డే మొత్తం క్లాసెస్ వింటున్నావు కదా
గిట్ల కూర్చొని విన్నందుకే అంత అయినమ్ కూడా
అవును ఒకే రకంగ కూర్చొని ఏగ్ర ఏకాగ్రతగా ఉంటేనే టైర్డ్ ఫీలింగ్ వస్తుంది ఆ పనో ఈ పనో అదో ఇదో చేస్తుంటేనే టైర్డ్ ఫీలింగ్ అనేది రాదు
ఆ ఏ పని ఉంటది ఇక్కడైనా ఎటు పోవట్లేదుండి ఏందో ఇక్కడ పన్న ఏం ఉంటాయక్క
అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారా
ఆ చేస్తున్నారక్క అమ్మకు చేద్దామనికొనే రోజు చేయలేదు
పాపం ఆ సిటీలో రూమ్స్ ఎట్లా దొరుకుతాయో ఏమో
అవునా నాకేం చెప్పలే అక్క రూమ్ సిఫ్ట్ అయితారని
అయితే అడ్వాన్స్ తీసుకున్నారు కదా అడ్వాన్స్ ఇచ్చిరు కదా వన్ మంత్ టూ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చిర్రు కదా సో నెక్స్ట్ మంత్ కాలి చేస్తారంట మళ్ళ వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వమంటే ఇస్తాలేదంట వాళ్ళు రెంటెడ్ రూమ్స్లలో ఎట్లు ఉంటది రా వాళ్ళ నా వచ్చినట్టు వాళ్ళ చెప్పినట్టుచేయాలి అదే మనసు సొంతీల్లో ఉన్నట్టుంటందా
ఆ అది కరెక్ట్ అక్క ఇప్పుడు డబ్బులు పోతే పెట్టిన పేరు పోతది
పోతది మేమెమన్నా కాలీ చేయమంటున్నామా అంటారు ఏమనంటే వాళ్ళే రుబాబు మాట్లాడతారు
ఆ
ఎంతైనా మన సొంతిల్ల్లో ఉన్నట్టుంటదా మన ఇంట్లో మనం నచ్చినట్టు ఉండొచ్చు నచ్చినట్టు దీని వచ్చి నచ్చినట్టు పడుకోవచ్చు అక్కడ వాళ్ళకి అవన్ని కుదురుతాయ వాళ్ళ దగ్గర
మ్మ్ కుదరవక్క అయినా ఇంత సిటీలో సొంతిడ్లు ఉన్ ఉండాలంటేనే అది చాలా గొప్ప విషయం
ఏ ఎవరు బాగా రిచ్ రిచ్ పీపుల్స్ ఉంటారు మనం కట్టుకొనిస్తోమతున్నాది రా ఇప్పుడు
ఆ ఇక్కడ చ ఉన్ దొరకవక్క ఆల్మోస్ట్ ఎంత సొంత ఊళ్ళో అయినా కూడా జస్ట్ ఒక్క ఇల్లు ఉన్న ప్లేస్నే ఒక ఇల్లు రేక్లేసుకోవడానికి కూడా మస్తు కష్టమవుతుంది ఇక్కడ అయ సిటీ మొత్తం చాలా కష్టం
జనాభా ఎక్కువ పెరిగిపోతంది ఊళ్ళలో సరిగా పనులు ఉండక వ్యవసాయం చేసే చదువుకొని గి వ్యవసాయం చేస్తానా అని కొంతమంది కానీ అగ్రికల్చర్ ని కూడా డెవలప్ చేసే వాళ్ళు లేరు కాకపోతే
మ్మ్ ఇప్పుడు ఏ ఐ వచ్చి అన్ని జాబ్స్ తీసుకుంటాను గ ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు అక్కడికి
అయిన అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం సం బెటర్ అయింది అగ్రి కల్చర్ కూడా
ఆ అప్పుడు మొత్తానికి పట్టించుకోకుండా ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ చదువుకున్నలు కూడా అదే చేస్తురు అగ్రికల్చర్ అనేది అప్పట్లా విలేజ్ చేయాలని ఉండేది కానీ ఇప్పుడైతే ఎవరైనా చేయగలుగుతారు
హ్మ్ అసలు దానికి మించింది ఏముంటదిరా మనం బ్రతికేదే దాని వల్ల అగ్రికల్చర్ కు మించిందే లేదు తెలుసా
హ్మ్ కానీ కొందరిగాద ఎట్లా అనిపించిదింటే నార్మల్ గా ఊర్లలో మాటలు ఎట్లుంటే పొలం పనులు వేసుకుంటారుగా అది ఒక తా
ఆ అగో అట్లా ఇప్పుడు ఊరు వాళ్ళని ఊరు వాళ్ళే వెనకి చేయడం వల్ల కూడా అబ్బో విడింత చదువు చదివి గీ పని చేస్తుందున్నది పల్లెటూర్ల అన్నది కూడా మైండ్ సెట్లా పడేటట్టు చేస్తురు భయం పుటిటట్టు చేస్తురు
ఇంకేసి ఇక్కడ అగ్రికల్చర్ నిజంగానే అంత పెద్ద బిఎస్సి అగ్రికల్చర్ చదువుకొని అక్కడికి వెళ్ళినా కూడా పొలం పనులు చేసుకుంటుర్రు పేరే వస్తుంది. అంతే తప్ప అగ్రికల్చర్ అనే పేరు అసలు ఎవరు పేట్టనే పెట్టారు.
మరి మనవాడు మన కోసం చదువుకొని, పంట దిగుబడి ఇట్లా చేయాలి, ఎగుమతులు చేయాలి దిగుమతులు చేయాలి ఆ మనకోసం మంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని వచ్చి మన చెప్తున్నాడు మనల్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాడు. అన్న తాట్ ఎవ్వరికి రాదు. అసలు ఎందుకు పల్లెటూర్లాలో
ఇగో వాళ్ళకి అట్లా ఉంది చదువుకున్నోళ్లు అంతే ముందు కా సాఫ్ట్వేర్ ఇప్పుడు చదువుకున్నోళ్లు జాబ్స్ అంటే ఒకటి గవర్నమెంట్ జాబ్ రెండోది సాఫ్ట్వేర్ జాబ్ ఈ రెండు జాబ్స్ తప్ప మిగితే ఏ జాబ్స్ జాబ్సే కావు అసలు, అందరి దృష్టిలో అవి రెండే ఉండే అయితే గవర్నమెంట్ చ్ ఐదార్ లేకపోతే సాఫ్ట్వేర్ ఈ రెండు జాబులు తప్ప వేరేటి ఎటిని జాబులు అని కూడా